హల్లో మ్ ఇయియే అయి ఈ ఒక్కల్ కే ఆ ఇనిపిస్తుంది మి ఒక్కల్ కే
కయింద ఈ రోజులలా పనులు చేసి చదిపించి పెద్దవి చేసి వాళ్ళ వాళ్ళ స్టడీస్కి వాళ్ళ ఈ ఖర్చులకు వాళ్ళకు చూటానికి ఎన్ని అంటే ఎన్ని ఖర్చులు అవుతున్నాయి ఎన్ని ఖర్చలు గవర్నమెంట్ స్కూల్ పంపించ చేటర్ కిందం ఇప్పుడు మనకు మనగా కున్నాలయ మనం చుదుకున్నాలయ మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపించయాలింటే మనకు అంత ఏదో అంటే
ఉమ్ అదే కాదా ఇప్పుడు మ మన వండే వెన అక్కట అవయ్యని పరిస్థితులను బట్టి మీది లేగాని ఇప్పుడు పక్కన కూడా ఆ స్కూలు ఈడు స్కూలు పిల్లలకే ఈగోలు స్టార్ట్ అవుతాన్నాయి
అవును మళ్ళీ వాళ్ళ మంచిగా ఈ బర్త్డే వస్తే బర్త్డే చేయాలని మన వెనకటోళ్ళు ఎంత చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి ఏమ కనిపియరు
చాక్లెట్స్ ప్యాకెట్ తీసుకోకపోతే అందరికీ పచ్చేంది
ఆ ఇప్పుడు కేక్ కట్ చెప్పియాలంటే డ్రెస్సులు తీసుకోవాలంటే ర చూసి తీసుకోవాలంటారు ప్రతి ఒక్కటి ఖర్చే
ఆహుమ్
అసలు ఈ రోజులలో డబ్బులు లేకుంటే ఏవాళ్ళ బతకలేదు మనం ఫస్ట్ అయితే ఉమ్ మళ్ళ అందులో ఒకటి చ చిట్టిలని అవ్వని ఇవ్వని లేనిపోని
అమ్ ఎంజాయ్ లైఫ్ కు అలవాటు పడ్డాము స్టార్టింగ్ నుండి అదే కంటిన్యూ అవుతుంది అంతే మధ్యలో మనం వదులుకోలేము ఇప్పుడూ ఉండలేము
అవును ఇంకా నీకు ఏ కలర్ అంటే ఇష్టం
కలరా
హ్మ్
కలరు నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం
బ్లూ నాకు కూడా స్కై బ్లూ అంటే ఇష్టం బ్లూ కాదు స్కై బ్లూ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం
ఉహం నాకు బ్లాక్ ఇష్టం
హ్మ్ ఇంకా మీకు ఏమన్నా చిట్టీలు ఉన్నాయా
చిట్టిలా అంటే నడిపిస్తాం కనీ
ఉ మీ హస్బెండ్ ఒక్కడే వేస చూడు కదా అంటే మీరు రూమ్ రెంట్ కడతారా
ఈ ఆయన ఆయన ఒక్కడే చేస్తాడు ఈ ఇంత ముందు నడిపించేది చిట్టిలు నేను డ్యూటీ పెయేటప్పుడు గానీ అ ఇప్పుడు ఇగ నేనే ఇంట్లో ఉంటున్నా కొంచెం వాళ్ళ అటు ఇటు చేసినా కూడా కట్టడానికి నా దగ్గర ఉండాలి కదా
మనకి ఎడా నుండి ఓస్తాయి పైసలు మనం కడతాం
అదే మల్ల అంటారు కదా ఏమో మళ్ళా అంటారు కదా ఆ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అమ్మ నేను ఇస్తాను ఇరవై తారీఖ కిఇస్తాను పదిహేనో తారీకు ఇస్తాను అని చెప్తూరు ఇగ సచినట్టు కట్టుకోవాల్సి ఒస్తాధీ మనం
అవును ఏం అర్థమైతలేదు లైఫ్ ఎటు నుండి ఎటు పోతందో
హ
ఏ రోజు అట్లా ఉనదో ఏం చెప్ప కల్గుతం మనం మా ఫ్రెండ్ నిన్న కాల్సి మాట్లాడి మాట్లాడి ఇగ లేతలేదు తలకాయ నొప్పితోటి
ఎందుకు
త కాల్ మాట్లాడింది ఆట అయిపోవాలి అయిపోవాలి ఆ కాల్స అని ఇవాళ హెడేక్ గోరంగా హెడేక్ లేసి అసలే
అ ఒకటే రోజుల టేకులు అనీ పూర్తి చేసిందా ఆమె
హ అంటే ఆమె రీచార్జ్ అయిపోతాది ఆట రీచార్జ్ అయిపోతాది అని హ్మ్ రీచార్జ్ అయిపోతాది అని చేయమంది అంటే నేను ఫోన్ చేస్తే లేవలేదే అంటంది
ఆహా
పాపం ఫీవర్ ఒచ్చింది ఆట ఆ చతన అయితలేదు వల్ల హస్బెండ్ బర్త్డే అట అసలులు ఎడ కుతుండన్న
అయ్యో అందుకనే రోజు ఒక కనీసం ఒక ఫైవ్ కాల్స్ టెన్ ఆ సిక్స్ సెవెన్ అన్నా మేనేజ్ చేస్త కోవాలి ఒకటే రోజంటె అయితయ, మనకు వన్ వీకా టైం
మనకు ఉన్నయ్ త్రీ, ఫోర్ డేస్ ఉన్నాయి ఉమ్ సార్ ఏమంటుమ్డు మెల్ళగ జేసుకోండి ఎమ్ తొందర లేదని అంటుండుగా
హా హా
ఉమ్ ఇప్పుడే జేస్కోవాలి ఇప్పుడేమంత తొందర లేదని అంటుండు సార్ సారుగ్గుడ కాల్స్ మాట్లాడతాన్కి గావాలని అంటుమ్డు, ఎవరైనా వస్తరా మాట్లాడ్ తరా
ఏ సారు ఆ చాటింగ్ల చెబ్వ్దులే ఇప్పుడోద్దులే, ఉమ్ స
కార్య ఈ వర్కు చాల మందికి రాలేదు ఇంక చాలా మందున్నరు. చేసేవాళ్ళుగనీ ఇంకెవ్వరికి రాలేదు దాదాపు చాలా మందికి చుత్తాల్లందరు ఓ అందరదే చెప్తుళ్లు కని ఎవ్వరికి రాలేదు. మా ఫ్రెండ్స్ చాలా మంది తెల్సినోళ్ళున్నరు వాళ్ళకు రానే రాలేదు.
ఒక టాస్క్ అయిపోన్గనే ఒక టాస్క్ ఆ ఆ ఒక్ ఒక టాస్క్ అయిపోగానే ఒక టాస్క్ ఒత్తె బాగున్ వుండు గదా గ్యాప్ ఇవ్వకుండ నేనోవ్వరికి ఏది షేర్ జేయలె ఇంతవరకు నేనె ఫస్ట్ ఆ ఎందుకు మళ్ళా, ఆ ఇప్పుడు మనం ఏదన్న జెప్పినమనుకో ఓ మళ్ళీ మనకు తలనొప్పని కొంతమంది పాజిటీవ్ తీసుకుంట్రూ, కొంతమంది నెగటివ్ ఆ
ఆ వాళ్ళు చెప్తరు గద మళ్లా అంటే నే కాల్స్ మాట్లాడి కాల్స్ మాట్లాడతానికుంటరు గదా
ఉమ్, మళ్ళ వాళ్ళింట్ల హస్బెండ్స్ ఒప్పుకోవద్దా కాల్సనంటే లేడీస్ మాట్లాడతరని మనకు దెల్సు కనీ సడన్ గ ఎవరైనా జెన్స్ గూడ చేసుకునేటోళ్ళుంటే మనలాగానే తాపత్రయ యం తోటి మాట్లాడతారు అప్పుడర్ధం జేస్కోవాలి గదా అదేను ఎవ్వరికి జెప్పను. ఉమ్ ఉమ్
నిన్నెవర్జయిన్ జేషిల్ జేపిచ్చిళ్ళు మరిందులో
చెప్తాన్లే చార్టింగ్ ల, ఉమ్
ఇంకా మరీ కొన్నవ ఫెస్టివల్స్ కి
అన్నిటికెళ్ళను ఏదో ఒక్క దానికి ఎళ్తా
ఇగ మీ అత్త మామలు లేరు గదా ఎట్లాగో మీ అమ్ ఆ అన్న దగ్గరికెళ్లాలి ఫెస్టివల్స్ కి.
ఏ ఎల్ల బుద్ది గాదబ్బా, ఉమ్ ఎప్పుడోకసారి ఎళ్తావుంటా, ఈమన్ దీస్కొని ఎళ్ళాలంటే అంతకు ముందు డ్యూటీ, డ్యూటీ, డ్యూటీ అని అప్పుడెళ్ళలేదు, ఇప్పుడు చిన్న పాప పుందని ఇప్పుడెళ్ళట్లేను
మీ అమ్మ వాల్ పిల్వరా మరి ఇన్ని కొత్తలో
ఉమ్
ఎందుకోసలే ఏంది అ ఫీల్ కాాల
ఆ రమ్మంటారు వెళ్తా కానీ ఊకెల్లడు
ఏమో ఏందో ఏమో ఆహ్
హ
మా అమ్మ కూడా రమ్మంటది గానీ ఎళను మీ మీ ఊళ్ళలో ఏ ఫెస్టివల్ బాగా జరుగుతది
దాసరే ఎక్కడైనా సర్దులే గదా ఏడు ఈ తెలంగాణ అంటేనే సద్దులు ఆంధ్ర అంటే సంక్రాంతి ఉ
ఉ
సబ్దులా బ్యాట్కమ్మల్ అంటనే హైలేట్ ఆ బతుకమ్మలు తయారు చేసడు గంట పడుతుది గని మనం తయారవడ రెండు గంట ఇట్ పడుతుంది
ఇ మన అంత తయారైనా కూడా ఏం పిల్లగాల ను సరిగా
ఆ అబ్బ ఇలా హు నా బిడ్డకు మొన్న సద్దుల అప్పుడు అప్పుడప్పుడే నడుస్తుంది కొంచెం కొంచెం ఇగా చూడు అ టూర్ కుడు ఈ టూరు కూడాడు నడవచ్చి నడవరక కింద బడు ఉ హ బలే ఎంజాయ్ చేసింది నా బిడ్డ ఫస్ట్ దసరా అప్పుడు హ ఎయల్లో కలరు లాంగ బ్రౌన్ కలర్ జాకెట్ మస్తు ఉండే మళ్ళ బా న నేను మామూల్డే కట్టుకున్న హ